ఓ
హ హలో బాగున్నారా అండి.
ఆ బావున్నామండి బావున్నారా మీరు
ఆ బావున్నామండి
అవును ఇప్పుడు మీ తోటలో బత్తాయి పండ్లు చెట్లు ఆ మొక్కలు నాటారంట కదా ఆ ఎలా ఎలా వచ్చింది ఆ పంట ఏం చేశారు ఏమన్నా
అంటే మేము అది రీసెంట్గా ఏం కాదండి నాటిండేది ఆ మేము నాటి అప్పుడే పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అవుతుందండి
ఓ మా అన్ని రోజులు ఉండాలినా
అవునండి అంటే అవి చెట్లు భూమిలో సారం బాగా ఉంటే చెట్లు తొందరగా వచ్చ వచ్చేసి కాపు వచ్చేసి కాయలు వస్తాయి
ఆ
కొంచెం భూమిలో ఎరువు గాని అలాగా సారవంతం లేకపోతే కొంచెం లేట్ అవుతు దండి ఎలాగైనా నాలుగఐదు సంవత్సరాలు అయితే కన్ఫామ్ పడుతుంది రావడానికి
పంట వచ్చేకే
ఆ అవునండి చెట్లు నాటిన నాలుగఐద ఏంలకి పంట వస్తుంది
వచ్చినప్పుడంతా ఎంత వస్తది పంట మీకు
అంటే అది ఇప్పుడు ఎలా అంటే అండి ఒకసారి రీసెంట్ గానే మాది ఏమయిందంటే ఆ పదహారు పదిహేడు టన్నులు అవుతాయి ఆ కాయలు బాగా కాస్తాయి ఆ ఇప్పుడు మాత్రం రేటు ఇరవై వేలు ము ముప్పై వేలు కూడా ఉండదండి ఇరవై ఆ అలా ఉంటుంది
ఆహా
అదే అండి దరిద్రం ఆ ఇంకేం చేస్తామండి ఆ సీజన్ అలా ఉంటుంది
ఆ మరి ఇక్కడ ఆ హైదరాబాద్ లో అయితే ఎంత ఎంత రేటు ఉంటాయో తెలుసా
అంతా అండి ఇప్పుడు బెంగళూరులోనే మేము కూడా ఉన్నాము కదండి ఇక్కడ కూడా చూస్తున్నాము కేజీ ఎంత వేరే వాళ్ళు అంటే కర్ణటకలోనే వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ఊరు సైడ్ మామూలుగా అడిక్క అని పెడతారండి
ఉం
అడిక్కే అంటే మనం ఇప్పుడు ఒక్కాకు చేసినప్పుడు అవి ఒక్కలు ఉంటాయి కదండి
అవునవును ఆ
ఆ అలాంటివి వాళ్ళ సైడ్ మొత్తం ఎకరాల ఎకరాలు ఆ చెట్లే పెడతారు
ఆహా
ఇలాంటి బత్తాయి చెట్లనేయి ఉండవు
ఓకే
పా కాబట్టి వాళ్ళ సైడ్ కేజీ రెండు వందల అరవై రెండు వందల తొంభై ఇలా అంటాండి
బత్తాయిల
ఆ
అమ్మో ఆ
ఆ ప్రకారంగా ఇంకా మా పంట వస్తే రెండు లక్షల యాభై వేలు అరవై వేలు పోవాలా కేజీ ఎంత అంటే
ఓ అమ్మా అబా అట్లయితే మంచి లాభాలు వస్తాయి కదా
ఆ అంతే అండి ఆ మా సైడు అంత ఉండవండి మహా అంటే క్వాలిటీ బావుండి అంతా కాయిలు అంటే ఎలాంటి మంగు గాని ఎలాంటివి అలాంటివి లేకుండా బాగా కాయి పెద్దగా మృదువుగా అలా బాగుంటే ఆ అరభై వేలు డెబ్బై వేలు అలా పెడ్తారండి
ఉమ్
లే లేకపోతే ముప్పై వేలు నలభై వేలు అండి రీసెంట్ గా మావి ఆ
ఇవి ఎట్లా అంటే కాయి బాగా అందులో రస్ సం ఉంది ఇవి ఇప్పుడు అమ్మచ్చు అని ఎట్లా తెలుస్తది మీకి
అంటే తెలుసుందండి అవి పంట ఆ ఆరు సం ఆ సంవత్సరంలో రెండు పంటలు ఒస్తాయండి.
ఒక సంవత్సరానిక ఆహ
ఆ అవీ వోయ్యాల అంటే ఇప్పుడూ ఇప్పుడైతే ప్రస్తుతం కాయలు ఉండయండి మా తోట్లో
ఆ
ఎన్ ఆ ఇప్పుడు పంట తీస్తన్నారా
ఆ తీయాలండి ఇంకా రాలేదు ఒక నెల అలా బాడ్తుంది.
ఆహా
రీసెంట్ గాని ఇప్పుడు ఒక రెన్ నెలల కిందట ఒక్క కోత కోసామండి
ఉమ్
అవెలా అంటే ఎప్పుడు ఒచ్చింటాయి ముందు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో ఒచ్చింటుందండి కాపు అది
ఓకే
ఆ రెండు వేల డిసెంబర్ లో ఒచ్చిండేది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో ఒచ్చినవి కాపూ ఎప్పుడు మొన్న మే లో అలా కోసామండి
ఊ
అప్పుడు మనకు తెలుస్తుందండి అవి చూస్తానే ఆ కాయల్లో కూడా కొంచెం రంగు అనేది చేంజ్ అవుతుంది
ఎట్లా అంట పచ్చగా ఉండాల లేదా ఆకుపచ్చలో ఉంటాయా ఎట్లా తీతరు అవి
అంద ఆ ఎట్లా తీస్సరండి. అవి మామూలు కాయలు పాకానికి రాకపోతే ఆకుపచ్చ కలర్లో ఉంటాయండి
ఆ
ఆ కొంచెం బాగుంది క్వాలిటీ బాగుంది అంటే దానికి ఒక రకంగా ఎల్లో కలర్ ఒచ్చేసి ఉంటుందండి పసుపు కలర్ కొంచెం ఒక రక
లైట్ లైట్ పసుపు అంటారా ఒకే అప్పుడైతే రసం మంచిగా ఒస్తదా
ఆ అవునండి దాంట్లో కూడా వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు కదండి
ఆ
వాళ్ళు కూడా బొంగుకాయలు దాంట్లో రసం లేదు అని ఇలా బొంద బొందకాయలు
బొంద కాయల.
ఆ అంటే. దాంట్లో రసం ఉండదండి. మామూలుగా గుజ్జు మాత్రమే ఉంటుంది. రసం ఏమ్ ఉండదు.
ఓకే ఓకే వాటిని బొందకాయలు అంటారా.
ఆ
ఆ
ఆ కాయలకి రసం ఉండదు కాబట్టి. అలాంటి కాయలన్నీ ఇప్పుడు పీకేకి ఒకరు కొ అంటే మొత్తం వ్యాపారస్తులు ఒక ముప్పై మందిని తోలుకొస్తే పీకడానికి. కాయలు.
ఆ చేత్తోనే పీకుతారా.
ఆ అవునండి చేత్తోనే.
అంటే ముళ్ళులు ఉంటాయేమో కదా చెట్టుకి.
హ అంతే అండి చిన్న చిన్న ముల్లులు ఉంటాయి. కానీ ఇంక అలానే పీకుతారండి. అలవాటు అయిపోయింది అందరికి. కి
అవునా
ఆ లేదండి అంటే నిమ్ మీరు చెప్తున్నట్టు నిమ్మకాయలు అయితే చేత్తో పీకడానికి అవ్వదండి.
ఆ
ఇవి చినాకాయలు అనేది బత్తాయికాయలు పీకచ్చండి ఇవి అంత. పెద్ద పెద్ద ముల్లులు ఉండవు మేము కూడా తీత్తం మండి పీకచ్చు.
అవునా.
ఆ
ఆ ఈ బత్తాయితో జ్యూసే కాకోకుండా ఇంకా ఏం చేస్తారు.
ఇంకా అంతే అండి మామూలుగా జ్యూస్కే ఎక్కువ వాడుతుంటారు. ఇప్పుడు టౌన్స్ లో అయినా కూడా. జ్యూసు మామూలుగా. ఆ కొంతమంది బండ్ల పైన పెట్టుకొని అమ్ముతుంటారు మాములు తింటారు కొంతమంది జ్యూస్. తాగుతారు. ఇంక అంతే అండి వాటికి అవి ఉపయోగపడేది. నాకు తెలిసినంత వరకు అయితే.
డైరెక్ట్ గా కూడా తీసుకొని తింటారు కదా.
ఆ అవునండి.
దీంట్లో. మామూలుగా ఏమేమి ఉంటాయ్. యని ఏమన్న ఐడియా ఉందా. మీరు పండించే పంట దాంట్లో బత్తాయే. సిన
లేదండి. అది అది తెలీదండి.
అవునా అంటే నాకు తెలిసి బత్తాయి అంటే ఇదే గదా. సి విటమిను. ఏ విటమిను. ఇవేనా.
కాయ అయితే కమలాకాయ అయితే దాంట్లో ఉంటుందని తెలుసండి ఇది కొంచెం డిఫరెంటూ.
ఆహా కానీ బాగా ఎనర్జీ ఇస్తా. ది అని అంటారుకదా.
ఆ అవునండి ఇదైతే, చాలా మామూలుగా. డాక్టర్ల దగ్గర కూడా ఏదైనా హెల్త్ ఇష్యూ. వచ్చ వచ్చి బాగలేకపోయి పోతే చాలా మంది చెప్తారు. అండి సజెస్ట్ చేస్తారు. అంటే ఇది రసం తాగితే బాగుంటుంది. అని.
ఆ ఈ పండుతో ఇంకా మనం. ఇట్లా ఇప్పుడు. కీరా టమోటా ఆనియన్ను అన్నీ వేసి సలాడ్ ఎట్లా జేస్తమొ అట్లా జేస్కో చ్చు గదా చేస్కొనేకి రాదా
ఏమో అండి అదెప్పుడు ట్రై జేయ లేదు మీర్ చేసారా ఎప్పుడైనా
లేదు నేనడుగుతున్న మీ మీకీ పంట వస్తది గాబట్టి నీకెక్కువ ఐడియా ఉందేమో అన్ నేనే అడుగుతున్నా
లేదండి ఎప్పుడు మేమైతే తోట్లేకెళ్నప్పుడు అలాగే తినేస్తాము
డైరెక్ట్ గా ఆ
ఇంకా ఇంకా అలా తిన బుద్ధి గాలేదు అంటే ఇంటిక్ దెచ్చ్కొని మొత్తం అంతా క్లీన్ జేస్కొని జ్యూస్ చేస్కొనీ
అదేలే రసం రసం అంతా ఇలా పిండేస్తారు
అవునండి
ఆ
అలా చాలా బావుంటుంద్ దాంట్లేక్ కొంచం ఇంకా హెల్తీ మనకి ఎలాంటి హెల్తీ అంటే ఎలా అంటే షుగర్ దాంట్లేకి యాడ్ చేయ్యకుండా అలా అయితే చాలా బావుంటుం
అంట్లేకీ
అవునండి అంటే కొంచం తీప్ తక్కువుంటుందండి
ఆహా అవసరం లేనొళ్ళు డైరెక్ట్ గా ఆ పిండేస్ కొని అ రసాన్ని దాగేయెచ్చు ఇబ్బుడు మీరు పంన్నించేటివి బ వేరే ఊర్లగ్ గ్గుడ అమ్ముతారా ఇట్లా అంటే వేరే దేశ వేే దేశాల గ్గుడ పంపిచ్చేత్తర విదేశాలకి
ఆ అవునండి అంటే మేం సొంతంగా పంపించమండి
ఆ
వ్యాపారస్తులు అనే వాళ్ళు ఉంటరూ వాళ్ళూ ఇప్పుడు మా ఊర్లో చాలా మందికి ఎకరాల్ ఎకరాల్ ఉన్నాయండి ఒక్కోరికి తొమ్మిదెకరాల్ పది ఎకరాలు అలా ఉన్నాయండి పంటలు
ఈ బత్తాయి తోట్లే
అవునండి
ఆహా
ఒక్కోరొక్కోరే పదెకరాలు వెట్నారండి అలాగా ఇం క చుట్టుపక్కల మా చుట్టుపక్కల మొత్తం అన్ని ఊర్లల్లోనూ ఈ బత్తాయి చెట్లు చాలా ఎ క్కువండి
ఊహు
కాబట్టి దానికంత డిమ్యాండుండదు
నువ్వ్ ఈ రోజు ఈ రసం దాగినావనుకో బాగా షైనై తావేమొ గదా
హా అలా ఏం లేదండి మీకో విషయం తెల్సోలేదో మామొలుగా మా అమ్మ నాన్న వాళ్ళైనా ఎప్పుడైనా తింటుంటారు మే మేమసలు అ అవి తినెదే లేదండి
ఎందుకు
ఏమో అండి అవి తీ ఏమో అత్తినమంతే అసలు
అరే అదేంది పంట పండిచ్చినోళ్ళే తినరా ఇంట్లో
తినాలి అంటే అదే మన ఇంట్లో ఉంటే తినబుద్ధి కాదు లేకపోతే అప్ ఇప్పుడు కొనకచ్ కొని తినాలనిపిస్తుంది
ఓ పని చేయి అన్ని తెచ్చేసి పక్కన పెట్టేసేయ్ మళ్ళా కొనుకో అప్పుడు ఇది అయితది వేరే వాళ్ళకి ఎట్లాగో అమ్ముత్ తారు కదా అమ్మని తర్వాత మళ్ళా నువ్వు కొనుకోని తిను
అవిన్ డి అవి అంతేం తినమండి ఇంకా వేరే ఉన్నాయి దాని నిమ్మ చెట్లు ఇంకా జామకాయ చెట్లు ఆ ఇవి కూడా ఉన్నాయి
ఆహా
అంటే అది జస్ట్ ఆ ఇంట్లోకి మాత్రం తినడానికి
ఓకే మందులు బాగా కొట్టాల్సి వస్తదా
ఆ అవునండి దీనికైతే చాలా అంటే దీంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉండాలండి ఇప్పుడు దానికి పంట బాగొచ్చి కాపు బాగొచ్చి ఇలా అంటే ఈ చినా పంట కరెక్ట్గా కాపు పెట్టింటాం అండి అన్ టే దానికి వా వాటర్ ఎయ్యకుండా ఆ వాటర్ వేయకుండా కొద్ది రోజులు వాడు పెట్టేసి చెట్లు
మ్మ్
మళ్ళా కొంచెం దాండ్లకి వాడొచ్చిన తర్వాత అంటే నాకు అంత తెలీదు మా నాన్న గారి కి అయితే బాగా తెలుసు దానికి ఏ టైమ్ లో వాటర్ యేస్తే బాగా కాపు వస్తాయి అనేది హలో
మ్మ్
ఆ అలాగా ఆ టైమ్ లో వాటర్ వేస్తాము అప్పుడు కాపు బాగొస్తే వచ్చినట్టు లేదంటే లేనట్టండి ఇంకొకసారి ఎలా అంటే మేము మొత్తం కాయలన్నీ పీకేసి కాప్ పెట్టాలని చూస్తాము ఒక రక కంగా ఒక ఫార్టీ పర్సెంట్ వాడు వచ్చేసింటాయి చెట్లు
మ్మ్
ఇంకా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది అప్పుడు కరెక్ట్ గా వర్షం వస్తుందండి వర్షం వచ్చి మొత్తం కాపు మొత్తం చెడగొట్టేస్తుంది
అయ్యో
ఆ అలాంటప్పుడు చాలా బాదండి ఏం రాలే పోవు కానీ అప్పుడు సగం వాడొచ్చి చెట్లు సగం వాడు రాకుండా చెట్టుకొచ్చేసి మామూలుగా పది గంపలు అలా అవుతాయి అలాంటి సమయంలో ఒక రెండు మూడు గంపలు కూడా అవ్వవు
ఆహా
అలాగండి
అప్పుడు లాస్ అయితది కదా
ఆ లాస్ ఏం రాదు కొంచెం ప్రాఫిట్ తక్కువ ఉంటుందండి సరే అండి
ఓకే ఓకే సరే